హలో హలో
హలో
హలో
హలో ఏం చేస్తున్నారండి
హలో
హలో
నేనేం చేయట్లేదండి ఆ మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదండి పడుకున్నాను
ఏ అప్పుడే పడుకున్నారా
అంటే మీకంటే మీ స్నేహితురాళ్ళున్నారు మాట్లాడుకుంటారు మాతో ఎవరు మాట్లాడతారు
స్నేహితురాల్ల మీకు స్నేహితులు లేర ఏందీ
యవరున్నారండి యవ్వర్ లేరసలు మీలాగ అంటే చిటికేయ్యాల కదండి చిటుకేస్తే కో చిట్ చీటీకేస్తా ఏ రొక్కరు కూడ
టైం కూడా లేదండి మీకు అంత మంది ఉన్నారు మీకు చిటిక ఏయాల్సిన టైం కూడా ఇయ్యట్లేదంటే మీకు
మీకంటే స్నేహితురాలున్న కాబట్టి మాట్లాడు కుంటరు రాత్రి పన్నెండు ఒంటి గన్
అయ్యో మీరు మూడు వరకు నాలుగు వరకు మా ట్లాడరా అండి మీరు చెప్తరు ఆ మీరు ప ఒకటి రెండు వరకు మాట్లాడతారా
నేను అసలు పది ఇప్పుడు ఖాళీగున్నానంటె దానీ ఆర్
ఇప్పుడు కాలీగున్నారా
ఇప్పుడు నేను కాలిగా ఉన్నాను గదా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని నేనెంత బేకార్గున్నానో ఇంగా పడుకున్నానని ఎవరు లేక ఇంక పడుకున్నా నేను
ఇప్పుడు మీ కాల్ వస్తుందిలేండి ఒక పది నిమిషాల తర్వాత రాత్ ఒక్క అరగంట తర్వాత వస్తుందేమో మాట్లాడండప్పుడు అంతే గదా
ఏం రాదండి అసల ఏం రాకే కదా పడుకున్నా
ఎంతండి మీ మీరసలు హైలైట్ అండి అసలు మీరు
యాలండి
అంతే అండి మీరు చాలా గ్రేట్ ఎందుకో ఏమో
ఎవరేమన్నా న్నా ఐ మీన్ ఏమంతా
మీ ఊహు మీరు అసలేం పట్టించుకోరని దానికి హార్ట్స్ ఆఫ్
అంటే మీరన్ అంటే నా మీరంటే నాకు నవ్వుస్తది ఫస్ట్ నాకు కోపం ఏం రాద అట్ల చేస్తారు మీరసలు
ఉమ్ పోనిలేండి దాని వల్లన్నా మీరు కొంతమంది ఉంటారు ఊరికే ఫీల్ అయిపోయి ఏడ్చేసి ఏదంటే ఆది జసేస్తారండి మీరలా కాదు మీరు కామెడీగానే తీసుకుంటారు
ఆ మీరు
ఉమ్ మేము కామెడీగంటానామ్ మీరు కామెడీ గానే తీసుకుంటన్నారు కానీ నేనే వనట్లేదు నేనే మనలేదండి అసలు నేనొక్కటి కూడా అనలేదండి
మీరు నవ్వుకుంటా అంటారు అదేదో మీరే మా అతని అవతల పర్సన్కి హెల్ప్ చేయొచ్చు కదా అట్లా కాదు అనీ చెప్పచ్చు కదా
ఏం చెప్పేది అదంతా చెప్పన నే అసలు హైలైట్ ఏందంటే మీరోస్తారని నేనే ఫస్ట్ వాళ్ళకి చెప్తా అండి వాళ్ళు చూసుండరు
అదే చెప్తాంది మీరే ఆ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు పాపము ఆ పక్క వాళ్ళు బలైపోతారు
పక్క వాళ్ళని బలి చేస్తామండి మమ్మల్ని బలి చేసినప్పుడు లేదా
అడ ఏముందండి మాకసలు అసలు ఏం లేదు మేము అసలు మా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకుం
ఏం లేదు కాబట్టి ఎక్కిరిస్తాన్నా ఏమన్న ఉంటే ఎందుకేకిరిస్తాం
అంత అంటే ఏమనుంటే ఏమన్ననుకోవచ్చు ఏమ్ లేనప్పుడు ఎందుకండి
ఎవరన్నా ఏమన్నా ఉంటే ఎక్కిరియ్యరు అవును కదా నిజమే కదా అని ఏం లేదు కాబట్టి టే ఎక్కిరిస్తరూ ఆడుకుందాం అని
ఏ మీరు కనిపించలేదు మీరసలు
ఏం ఎందుకు అంటే మీకు టైం బాగునట్టుంది మిమ్మల్ని ఎందుకు ఆడుకోడం మనీ పాపం దేవుడు కూడా మీ మీదా పాపం మిమ్మల్ని కనిపించకుండా చేసినట్టున్నాడు
ఆ ఈరోజు మీరెవ్వరు కనిపించలేదసలు అందుకే ప్రశాంతంగుంది నాకు
ఈ ఒక్క రోజెలేండి రేపు లిఫ్ ట్ దగ్గర మళ్ళీ లిఫ్ట్ దగ్గర అయితే బలై పోతారు పాపం
రేప్ నేనుండనండీ
ఏమి
ఇంటికెళ్తున్నానండి రేప్
ఏ అప్పుడే
ఏం లేదండి మాకు ఇంట్లో ఫంక్షన్ ఉంది
ఆహా
వెళ్తున్నాం అందుకే మీకు కనిపించమండి అందుకే మీరేమన్నా అనుకోండి అయినా మీకు కనిపించే కుదరలేండి మీరు వేరే అక్కడ అయిపోతురి మేమిక్కడ అయిపోతిమి
ఇక్కడైపోతిమీ అక్కడైపోతిమీ బయట బ్రేక్ లో కనపడతరు కదండి అ
అందుకేగా అసలు నేనసలు ఆ పక్క రాను గూడ రాను మీరందరుంటారు నేను గమ్మునెళ్ళిపోతా
ఉ
మీరోస్తారని తెలిస్తే
ఆ
నేనసలు ఆ చుట్టుపక్కల ఉండనండసలు
ఈ రోజు మీకావల్సిన వాళ్ళు నా పక్కనే కూర్చున్నారండి
ఎవరండి
ఎవరో అండి కావల్సిన వాళ్ళని తెలుసు
ఓకే విలనా
ఓ మీకెలా తెలుసండి
విలనే కదండి కూర్చుండేది ఈ పక్క నాకు తెలుసండది నాకు వేరే వాళ్ళు చెప్పారు చెప్పారండి విలనే చెప్పాడు
విలనా
ఆ హౌ ఫోన్
ఫోన్
ఉ
విలన్
ఉ ఊ
ఎలా అండి
ఫోన్ లోరు కనిపించాడండి నేరుగా
హొ నేను కనిపిస్తే అప్పుడు చెప్పినాడా నా గుని చెప్పాడా
చెప్పలేదండి
ఆ
ముందరా నేను నేను నేను మాట్లాడుతన్నా కదా ఆ ఆ అతను కూర్చున్నారని చెప్పాడు
ఓకే ఓకే తను ఓకే
ఉ చెప్పారండి
ఓకే అండి ఉ ఇన్ ఇన్ఫర్మేషన్ ముందుగా ఇన్ఫర్మేషన్ ముందుగా పాస్ అయిపోతుంది అనమాట బానే
చానండి అక్క మీ మీ ఏం జరిగినా నాకు తెలుస్ తాదని ఎలాగోలా తెలుస్తది నాకు మీరు నాకు తెలీదు అను కుంటారు నాకు ప్రతి ఒక్క విషయం తెలుస్తాది
నేను తెలిదు అనుకోను ఎప్పుడు నేను తెలుసు నీకు తెలుసు కాబట్టి నేను చెప్తాన్నా ఇవన్నీ
ఆ ఏం తెలీదు అండి నాకు అసలు
తెలుసులే
మీరు మీరు అనేతప్పుడు పక్క క్కన విలన్స్ ఉంటారండి కొంచం చూసుకొని ఆనండి మళ్ళీ ఇబ్బంది అవుతాది నాకే ఇబ్బంది అవుతాది
నేను అనేటప్పుడా పక్కన విలన్సా నేను అసలు అసలు నేనేమి అరుత్తనండి నేను అసలు
ఇప్పుడు కదండి మీ యొక్క స్నేహితురా స్నేహితులు అట్లా
వాడు వాడుంటే ఏం అసలు వాడు అసలు మాతో రాడండి వాడు వాడంతా అసలు మమ్మల్ని మేము మిమ్మల్ని అన్న వాడేమి అసలు మమ్మల్ని మా జోలికి కూడా రాడండి వాడు
అది వస్తారండి ఎందుకు రాడు నాతో అంటే మాతో మాడతానని తెలిసి ఖచ్చితంగా వస్తారండి
మీతో ఎవడు మాట్లాడతాండు వాడికనా మీతో మాట్లాడతాని తెలిదు కదా
మీరు అరుసా ఇచ్చి పెతాంటే అతనికి తెలుస్తాదండి అంతా అమాయకుడు కాదు విలన్ అని వాడు విలన్ చానా తెలివైనొ
అవునండి చాలా తెలివైనండి ఆ విలన్ ని మీరు హీరోని చేయకుండా ఇంకా విలన్ లానే చూ
హీరోను చేసి కుదరదండి వాన్ని భయమేసాది చూస్తాంటేనే చూస్తాంటేనే ఒక ఒక్కటి వసుంది ఈరోజు కనిపించారు ఆ ఎన్ని రోజులు దాదాపు పది రోజులు పది రోజుల తర్వాత
ఆ ఏం చేసినారంండి ఆ
బే నేనొక్కటే అండి నేను సం బ్రేక్ ఇస్తారు కదా అప్పుడు వచ్చేసానండి బయటికి
ఆ
మాకు ఈరోజు మూడు నలభై ఐదుకి ఇచ్చారు బ్రేకు
అవును
నేను ఇంగ బయటకి ఓచ్చేసాను సారే ఇంగ ఏం చెప్పను తర్వాత కొంసేపు కూర్చొని వెళ్ళిపోండి అని చెప్పారు
ఓకే
ఇంగ మేమే ఓచ్చేసాం కొంతమంది నేను ఒక్కడాన్నే ఓచ్చిన
ఆహో
అక్కడ మేం బేకరీ దగ్గర ఉంటే వచ్చాడు
ఆహ
మేము వాళ్ళ నెంబర్లు అన్ని బ్లాక్ చేసాము
ఓకే
అందుకొచ్చి అడిగాడు
ఆహ
ఉమ్మ్ అంతేనండి
ఏం అడిగాడు అండి
అదేనండి ఎందుకు చేశారు మీరు అని అడిగారు
ఓకే ఓకే
నేను నా ఇష్టం అని చెప్పాను తర్వాత ఏంది నీ ఇ ష్టం అని చెప్పాడు అవును నా ఇష్టమే అని నేను చెప్పాను
ఆహ్
అన్బ్లాక్ చేపి అన్బ్లాక్ చేయి అన్ని తింటాం ఐ మీన్ గట్టిగా అరిచాడు నేను కూడా గట్టిగా అరిచాను నేను చెయ్యను అని నేను గెట్టిగా అరిచాను
అయ్యా రోడ్ మీదా రోడ్ మీదా
రోడ్డు కాదండి ఇక్కడ కాలేజ్ అవే ఇక్కడ ముందర చానా ముందర అప్పుడు ఎవరు లేరండి అంటే ఇప్పుడు అందరు కళాశాలలో ఉంటారు కదా
ఓకే ఓకే అలా జాగ్రత్తండి రోడ్డు మీద అర్చుకుంటే రోడ్ మీద అర్చుకోవడం బాగోదండి ఎవర్న చూస్తే
చుస్తామండి ఆ రోడ్డు మీదే నేను ఎవరన ఉంటే రారు మాట్లాడు నా దరిద్రం ఈరోజు ఎవరు నాతో లేరు ఇంకా నా ఫోన్ తీసుకు
మీ ఫోన్ తీస్కున్నాడా
తీసుకున్నారండి లాక్కున్నాడండి ఇచ్చడ వేస్
అయ్యో
ఇంగ అన్బ్లాక్ చేస్కున్నాడండి అప్పుడు ఫోన్ తీస్కొని దరిద్రం ఏందంటే నేను మాట్లాడిన ఆ పర్సన్ని చూససాడండి నేను ఎవరైతే ఇప్పుడు మాట్లాడ్తాను కదా
ఆ
ఆ పర్సన్ చూసేశడండీ
మాట్లాడ్తున్నావు అని చూసాడా
అదే నెంబర్ ఉంటుంది కదా అక్కడ
ఆ
కానీ నేను చాలా తెలివైనదా నెంబర్ అనేది నెంబర్ ఉత్త నెంబర్ ఉందంట దానికేం లేదు చేస్కోలేదు చేసుకోనంటేట ఖచ్చితంగా ఈరోజు ఏమైపోయిండు దానికి ఉత్త నెంబరుంది కాబట్టి అడిగాడు ఎవరిది అంటే మా అన్నదని చెప్పాను
ఆహ్
సర్లే అనుకొని ఇం అన్బ్లాక్ చేశాడు అండి అన్ని తర్వాత అబ్బు నుంచి ఇంక ఫోన్ చేస్తాన్నాడు అంతే
మీరు బ్లాక్ చేసార మళ్ళీ
లేదండి మళ్ళీ ఎందుకులం చేయ్లేదు
ఆహ్
ఉమ్మ్ ఇట్లా నీ అంటే వాళ్ళ క్లాసుల అందరూ అంతేఅండి పెద్ద సైకో
అయ్యో అసలు మీకైనా వా-వడెట్ట తగిలాడండి మీకు అసల
అయ్యో ఫైన దేవుడు రాసెసాడు
ఎట్ట తగిలేడండి నిజంగా మీరు ఏ వేరే సెక్షన్ వాడు వేరే సెక్షన్ మీరు ఎట్ట అసలు తగిలేరు
విదండి ఇప్పుడు మీరు మేము ఎట్లా అండి అట్లే
మీరు మాదియే ఉందండి అయిన బా సరిపోయిందండి భలే ఉంటదండి
అదే భలేఉందండి
మీ పరిస్థితి భలే ఉంటుంది
చాలా అండి అందుకే నాకు మాట్లాడాలంటే కూడా
నైస్ అండి కానీ మీరు గ్రేటండి ఎంతైనా
ఎందుకండి
బా మేనేజ్ జేస్తున్నారండి అన్నీ
ఎవరిని చేశానండి నాకు ఎవరు అందుకే అండి నేను ఎవరితో మాట్లాడను
ఏ మేనేజ్ అంటే అలా కాదండి ఏమంటారు వాడ్ని అలా అలా ఒక సైడ్ అనుభవిస్తు చి అనుభవిస్తాండా బాధపడుతూ ఇంకో సైడు హ్యాపీగా ఉంటూ అలా మేనేజ్ చేసుకుంటా ఉండు
ఇంకొ సైడ్ ఏం హ్యాపీగా ఉన్నా అండి నేను
అంటే అదేలే హ్యాపీ అంటే మాములుగా మాట్లాడుకుంటా అలా
ఉమ్ అంతేనండి
ఉమ్ చాలా
నాకు ఇంకొక స్నేహితుడున్నాడు కాబట్టి ఇంక నేను ఈజీగా
ఆ అదేలేండి పోనీలేండి
ఆ
ఆ
ఉమ్ అ ఒక్కరే అండి నా దృష్టిలో ఒకరే
ఇంకొకరు
ఇంకొకరు మాట్లాడరండి అంత మాటలు లేవు మా మధ్య
ఏమండి
ఏం లేదండి ఊరికే మాట్లాడుకోం మేం
అహ అహ అహ
మాట్లాడకపోతేనే ఏమన అంటారు ఇంక మాట్లాడుకుంటే ఎట్లా అండి
ఎవరండి
ఎవరో అనే వాళ్ళండి వాళ్ళకే అర్థమైతది దేవుడన్ని చూస్తాంటడు కదా దేవుడన్ని చూస్తా ఉంటడు కదా వాళ్ళకె
అది కాదు మీరు ఎవర్ని చెప్తన్నారు నాకర్ధం కావట్లే
ఏవన్నీ
ఉమ్ మీరు ఎవరిని అంటన్నారు
అదే అనే వాళ్ళనండి అనే వాళ్ళని మిమ్మల్ని కాదు కదా
అనే వాళ్ని కాదు నేను చెప్పేది ఏమంటారు ఇంకో ఒకడు ఉన్నాడు అన్నావు కదా వాడితో మాట్లాడుతా అన్నావు కదా
ఉమ్
అ వాడెవరు అని
ఎవరో అండి మా మా మెంటి
మెంటి అ మెంటి గకుండా ఇంకోడండి నేను అనేది
టి అంటే వాళ్ళ క్లాసేనండి సి సెక్షన్ అని
మెంటియా
మెంటి కాదండి ఇంకొకరు
అదే ఇంకొకరినే అడుగుతాంది ఇంకొకరి గురించే కదా మీరు చెప్తాంది
మేం బయటికెళ్తాం మీరు చూస్తా ఉంటారు కదా ఒక అబ్ ఒక
ఆ ఒకర్ని చూస్తా ఉంటాను కదా
అ అబ్బాయేనండి నేను మాట్లాడేది
ఓహో ఇంకా అబ్బాయి అండి మి మేంటి
మా మెంటితో మాటలు లేవండి
ఏమండి కట్టిఫా
కట్టిఫ్ ఏంలే తక్కువండి మాట్లాడుకుండేది మేము
తక్కువ అయ్యయ్యో ఎంత తక్కువండి
చానా తక్కువ అండి అసల
అవునా ఈ కాల్ ఇగ కట్టయిపోతదేమో
రండి
ఆ పోలెలేండి, మంచి మంచి విషయాలు చెప్తున్నారు.
మీకు మీరు కూడ అండి. మీరేం చెప్పలేదు అంటే, మాకెందుకు చెప్తారని మేం గమ్మున అయిపోయినం.
మాకేం లేవండి, మీలా చెప్పేకి
ఆ ఉన్నయి
అవునండి వంద వేలు ఉన్నయండి, వంద వేలు
ఈ మధ్యే ఉన్నాయండి, ముందంతే లేకనుండే ఈ మధ్యే వందల, వేల, లక్షలు గుడ ఉన్నయ్.